బాగున్నారారా
బానా
ఆ బాగున్నా అక్క ఏం చేస్తున్నారు
మీంట దొక్క మీరేం చేస్తున్నారురి
ఏం చేయట్లేదు రకళీని తిన్నాం కూర్చోొని ఉన్నాం
ఉంహు
ఇంకె ఇంకెంట్రా సఘతల
జ
ఏముందిరా సమ్మర్ కదా ఎటు వెళ్ళట్లే బయటికి ఏటైనా బయటికి ప్రయాణాలు చేయాలన్నా బాగా అసలు అలసిపోతున్నట్లే అనిపిస్తున్నా ఈ ఎండకి
అవునక్క బయట ప్రయాణాలు చేయడానికి కూడా ఇబ్బందిగానే ఉంది బస్సులు వల్ల చిన్న
ఆ అవునవును ఈ ఫ్రీ బస్ పెట్టినాక ఇంకా అసలు మరి బస్ ఎక్కాలంటేనే అమ్మో ఆ
చాలు
టికెట్ కూడా అదే టిెట్స్ కూడా సరికి అసలు ఏం బుక్ అవ్వట్లేదు
నును ఒకవేళ బస్సు ఎక్కిన అది అసలు ఎక్కడ ఇంతకాలే కూడా ఉండట్లేదు కొట్టుకుంటున్నారు సీట్లు కుస్వామి
ఆ అదే ప్రాబ్లం అయిపోతుంది అసలు ఇప్పుడు ఎగ్జామ్ రాసే పిల్లలకైతే ఇది మరీ ఇబ్బంది వాళ్ళకి మార్నింగ్ టై లో కాని ఆఫ్టర్నూన్ ఇంంటికి రావాలన్నా
ఉమా ఇప్పుడు ఇంటర్ ఎక్సా జరుగుతున్నాయో వాళ్ళ కూడా ఇంది
ఆ అదే వాళ్ళ దూరం నుంచి ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతది అసలు వచ్చే పిల్లల కి నకి
మ్మ్ ఎక్కడ గింత కాళీ లేక అంత ఇబ్బంది ఇబ్బందిగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది పేరుకే ఫ్రీవర్స్ నే అమ్మాయిలకు కూడా చాలా ఇబ్బంది రేపు అది
ఆ పెట్టింది అమ్మాయిల కోసమైనా అసలు మళ్ళ ఏంటంటే అమ్మాయిలు అమ్మాయిలు లే కొట్టుకుంటున్నారు అసలు అబ్బాయిలు ఇంటర్ఫ్యూర్ అవ్వకపోయినా అసలు సీట్ల కోసం వచ్చే ఆ అదే ఈ మధ్య అసలు ఆడవాళ్ళు ఆడవాళ్లే గొవవ పడుతున్నారు సీట్ల దగ్గర కావచ్చు ఇగ చిన్న చిన్న విషయాలకు అసలు బస్సుల్లోనే ఇట్టే గొడవలు పడిపోతున్నారు
మ్మ్ అసలు ఆలోచించట్లేదు ఖాళీ లేదు ఎట్లా వెళ్తామో వాళ్ళు ఒకవేళ ఖాలి లేదని చెప్పినాగాని ఫ్రీ బస్స ఫ్రీ బస్స అని అడిగి మరీ ఎక్కేస్తున్నారు మేము నుంచొని అయినా వస్తాం ఎంత దూరం అయినా వచ్చేస్తారు
ఆ అవును అసలు ఏంటో ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకా ముసలి వాళ్ళు ఇట్లా ఎవరైనా హ్యాండ్ కాప్డ్ వాళ్ళుంటే ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బంది అసలు
మ్మ్ ఆలోచించుకోవాలి కావట్లేదు అని చెప్పి
అవును ఇంతకు ముందు నార్మల్ బస్సు ఉన్నప్పుడే చక్కగా వీళ్ళకి సీట్లయినా ఇచ్చేటోళ్లు ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం సీట్ ఇవ్వాలనే అట్లా కాదు ప్చ్ ప్రీ బస్సు కదా అసలు పని ఉన్నా లేకపోయినా బస్ ఎక్కేస్తున్నారు చిన్న చిన్న వాటికి కూడా ఇక్కడ నుండి ఇక్కడికే కదా మనకి ఫ్రీనే కదా ఎంత దూరం అయినా వెళ్ళిపోదామ్
హ్హ్
ఏంటో అసలు బస్సులతో కొంతమందికి ఏమో బస్సు పడక పాపం వాళ్ళకి ఇబ్బంది వామిటింగ్స్ అని ఇట్లా ఇగ అట్లా అనేసి
అబ్బో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు గాని ఇట్లా ఏమన్నా పనుల మీద వెళ్ళే టోళ్ళకి సర్దుకోడానికి వెళ్ళనీకు వీలు ఉండదు ఆ సీట్లు ఖాళీ ఉండదు అసలు బస్సు ఎక్కనికి ప్లేసు ఉండదు ఉండదు
అవును మళ్ళ సిటీస్ లో ట్రాఫిక్ అయితే ఇంకా అసలు అది మనం చెప్పనక్కరనే లేదు విపరీతమైన ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్స్ మొత్తం అసలు పొల్యూషనే ట్రాఫిక్ జామ్స్ కూడా బాగావుతుంది
ఆ నాకు చాలా బాగా జలుబు చేసింది
అవును పల్లెటూర్లలో ఉన్నట్లు ఉండదు ఫ్రీగా అసలు
సాయంత్రం అయితే ఆ అట్లా అయితుందంటే అందరు ఇంగ ఆఫీస్ కు వెళ్ళేవాళ్ళు స్కూల్ కి వెళ్ళేవాళ్ళు పాలొల్లు పళ్ళకిలో వద్దు
అవును ఇంత ముందంటే ఎవరో ఒకరికి ఒక వెహికకిల్ ఉండేది లేకపోతే ఇంటికి ఒక సైకిల్ ఉండేది ఇప్పుడు ఇట్లా ఇంటికి ఒక మూడు నాలుగు వెహికల్స్ అయిపోయినాయి అసలు
ఒకరికొకరికి కార్లని స్కూటీలని కొనేసుకుంటున్నారు
మ్మ్ వాటి వల్ల అంత పొల్యూషన్ అయిపోతంది ఇవి రేట్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి పెట్రోల్ కు కానీ అట్లా
అన్ని ఇగ రేట్లు పెరిగి పోతున్నాయి అదయితే ఎక్కువ అండి
ఉ ఈ బస్సెస్ లో చా ఛార్జెస్ సేవ్ చేద్దాం అంటే ఫ్రీ ఇచ్చేటోళ్ళకి ఇ స్తున్నారు ఫ్రీ లేన వాళ్క ఏమో డబల్ టికెట్ అసలు ఈ ఛార్జీలు కూడా ఏంటో
ఇక్కడికి ఇక్కడికి యాభై రూపాయలు అరవై రూపాయలు బస్సు లో చేస్తున్నారు ఈ మధ్య
అవును ఫ్రీ లేకపోతే డబుల్ ఛార్జ్ వాళ్ళకి ఫ్రీ వీళ్ళకేమో డబుల్ ఛార్జ్
ఆ
అవును ఆటో ఎక్కుదామన్నా గాని వి ఆటో వాళ్ళు కూడా బాగా రేట్లు చెప్పేస్తున్నారు అసలు చిన్న చిన్న దూరాలకి నలభై రూపాయలు యాభై రూపాయలు ఇట్లనే బాగా రేట్లు చెప్తున్నారు
అవును అక్క
ఉ చిన్నగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అసలు బయటికి వెళ్ళాలంటేనే చార్జెస్ పొర ప్రాబ్లం అయిపోతుంది అసలు
ఆ
ఆ అదే అసలు ఏంటో అయినా ఎండాకాల ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అసలు మనం
పొద్దున పోటే కాని ఎక్కువ మధ్యాహ్నం ఇం ఆ టైం లో ప్రయాణాలంటే ఆ ఖాళీ లేనీ దానికి ఈ ఎండలకి ట్రాఫిక్ జామ్ కి అమ్మో హెల్త్ మొత్తం పాడేపోద్ది అసలు ఓపిక ఉండదు మనుషులకి
అవును ఈ ఎండ వాళ్లే సగం నీర్స్ అస డిహైడ్రేషన్ అయిపోతాం మనం ఇంకా ఈ ట్రాఫిక్ ఈ ఈ జర్నీల వల్ల ఇంకా అసలు అలా చేయకుండా ఉండడమే మ అసలు వీలైనంత వరకు మాక్సిమం మనం ఇంట్లో ఉండడమే మంచిది అసలు ఈ ఎండాకాలం వెళ్ళి సేఫు కూడా అప్పుడే కొంచెం హెల్త్ మంచిగా ఉంటది
అవును చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని ఎండాకాలంలో
ఆ కొంచం వీక్గా ఉన్నోళ్ళయితే బయటకి వెళ్తే డిహైడ్రేట్ అయి కళ్ళు తిరిగి పడిపోతానే ఉ ఇప్పు ఇప్పుడు ఇంకా ఇంకా సమ్మర్ అసలైన సమ్మర్ వత్తే ఎట్లుంటదో ఏంటో
ఉ చిన్న పిల్లగాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎండాకాలంలో బయటి ఎక్కువ చెప్తారునీకుండా ఇంటి పటి నుంచి చూసు
ఎండల వల్ల వీళ్ళే చిన్నపిల్లలే బాగా అసలు ఇదైపోతారు
సంవత్సరం సంవత్సరంకి ఎండ్లు పెరిగిపోతున్నాయి ఇఏం ఉండట్లేదు
ఉ పెద్దవాళ్ళు కూడా అసలు కొంచెం ముసలి వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎకడన్న బయటకి వెళ్ళాలన్న ఈ ఎండకి
ఇంట్లో ఉంటేనే తట్టుకోలేక పోతున్నారు ఇంక బయటకెళ్ళే సాహసన అయితే చేడం
ఉ అదే బాగా కష్టమయిపోతుంది అసలు
అవును అక్క
అసలు ఈ ఫ్రీ బస్ లాంటిది లేకపోవడమే మంచిది మనకైతే అసలు
ఒకవేళ పెట్టిన వాళ్ళు ఆ బస్సు మొనటి పడదాం అన్ని బస్సులకి ఫ్రీ ఇచ్చసారు ఒక మెయింటెనెన్స్ ఉండదు ఏం ఉండదు ఈ ఆ మాటకు వస్తే ఇప్పుడు అబ్బాయిలు కూడా అన్నిటి పే చేస్తున్నారు కదా టాక్స్లు కడుతున్నారు అది చేస్ సరి చేత్త ఆళ్ళకి అలాంటివి ఏం ఉండవు పైగా వాళ్ళ కూర్చుని సీట్ కూడా ఉండవు వాళ్ళ ఒకరికి వచ్చింటే ఆ అమ్మాయిలు ఉన్నారు మీరు సీట్లు ఇవ్వరు రా మీరు అసలు ఏంటి స్త్రీని గౌరవించరా అని వాళ్ళు అంటారు
అందుకే వాళ్ళు కూడా అసలు కొంతమంది మంచి మాట వింటారు కొంతమంది కొంచం రాష్ గా లు వాళ్ళ ఏంటంటే ఇక గొడవలు పెట్టుకోవడం కొట్టుకోవడం లాంటివి జరుగుతుంది
ఈ మధ్య బయటన్న బస్సులు ఎక్కువ కూడా లేకపోతుంది
ఆ అసలు చిన్న చిన్న విషయాలకు అసలు గొడవలు పెట్టుకోవడం బస్సుల్లో కూడా చాలా మంది శోష అయ్యట్లే అసలు బాగా మంచిగా ఉండట్లే అసలు
అద ఇది వీడియోలు తీసేడాళ్ళు పెట్టేడళ్ళును
ఉ ఇవి ఎక్కువైపోతాంది అసలు ఈ ఇన్సిడెంట్స్ అని
గవర్నమెంట్ ఏదో ఒక తీసుకుంటే అలా అన్ని కాకుండా ఒక మూడు నెల బస్సులు అనేసి అవి సపరేట్ గా ఫ్రీ పెట్టేసుకుంటే కొంచెం తగ్గుతారేమో ఎంత కాకుండా
అలా కాపోయినా గానీ ఇప్పుడు చ ఫ్రీ పెట్టకపోయినా కానీ ఇప్పుడు ఉన్న చఛార్జెస్ కొంచెం ఇప్పుడు సగం ఇప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ అంటేప్పు ట్వంటీై్ రూపీస్ అందరి కక్ి ఫ్రీ లేడస్ి జెంస్నీ కాకుండా ఫిఫటీ రూపీస్ అంట అందరిమా ట్ంటీ ఫైవ్ రూపీస్ చేసుకుంట ఎవర ఇప్పుడు ట్వంటీై్ రూపీస్ లేకుండా ఇప్పుడు ఎవరు ఉంటారు ఎవరు ఉరు అసలు
ఆ
కాని సీట్లనేవి మంచిగా ఉంటాయి అందరికి అలా చేస్తే గడ వాలు బడకు కుండా మంచిగాంటుంది
ఈ ఇంకేంట్రా తిన్నారా ఏం కాది
టిఫన్ చేసా ఒక్క ఓ తప్ప మీరు చేసారా
ఆ మేము టిఫిన్ ఏం చెయలే ఇవాళ జావ తాగా ఎండాకాలం కదా
ఉంహు మంచిపనిలా
ఉ జబ కొంచెం ఒంటికి మంచి సెలవు అనేసి
ఆ
జవాతగినం
మంచిదండి ఎండగానులు అలాంటివిే తాగాలి డీహెడెడ్ కాకుండా అంటారు
ఉ ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఉన్నారా
ఆ అందరి బాగాన్నాకు
ఈరుోడు ఎండాకలు ఎక్కువ ప్రయాణాలు చేయకుండా అట అని ఈట అని అలిసిపో అతడు ఎందుకో హెల్త్ మంచి ఉండదు
తప్పదు కదక ఎటుొక్కటి ఉద్యోగం కోసం బయటక వెళ్తాం కదా
ఇంకాదే వెళ్ళాలి కాని మరిీ ఎండ పూట్లు కాకుండా కొంచెం చల్ల పూట్లల్లో ఇ ఆఫీస్ క వెళ్ళలి వచ్చేటప్పు అడు చూసుకోండి ట్రాఫిక్ అని అట్లా
ఆ సరే
ఎక్డెంట్లు కూడా బాగా అవుతన్నాయి అసలు
అవును చాలా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి యాష్ డ్రైవింగ్ ఎక్కువైపోతున్నాయి బస్సుల్లో వెళ్ళినా కానీ మధ్య అదేం సేఫ్టీ ఉండట్లేదు ట్రాన్స్పోర్ట్ లోనే ఎక్కువ ఇపోతుదు
ఆ అదే అదే ఎక్కడికి వెళ్ళినా అసలు ఏంటో రోడ్ మీదకి వెళ్లాలంటేక్కసారి భయమ వేస్తుందిక చిన్న పిల్లల్ని తీసుకోవాలంటే ఇంకా మరీ భయం అవుతుంది
ఆ
అదేలేరా సరేండి మరి మీరు కూడా ఇంట్లోనే ఎక్కువ అంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక బయటకి మరి ఎక్క అక్కడికి వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి
సరే అక్క నాకు పనును మార ను
ఆ సరేలేరా మరి నేను కూడా తర్వాత కాల్ చేస్తానుా నాకు కూడా కొంచెం పని ఉంది ఆ సరే భారా మరి